హాస్టల్ డేస్ బాగుంటాయి కదా
హాస్టల్ మేట్ కాలేజ్ మేట్ తను ఉంది కదా నాతో పాటి ఉనింది తను త హ్మ్ ఇప్పుడు ఎంతంది ఖాళీగా తను కూడా ఎమ్ చే ఎమ్ చేయలేదు ఖాళీగా సెల్ చూస్తూ ఉంది అంట
ఇన్స్టాగ్రామ్ చూస్తూ రీల్స్ స్క్రోల్ చేస్తూ
ఆ అట్లా అవును అట్లా స్క్రోల్ చేస్ ఫస్ట్ నువ్వు అన్నం తినేసి పడుకోనింటే ఇప్పుడు ఎప్ప ఎప్ప అందరు బీటెక్ లే చేస్తున్నారు సో ఇంగెం జాబ్స్ కంటే బీటెక్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి
కానీ క్రికెట్ ఆ క్రికెట్ మీద ఫోకస్ చేస్తున్నడా అ
గుచ్చుతారు చానా పోతాడు సంటే పండు
హ్మ్
సండే సండే పోతాడు లేట్ గా
సండే సండే గ్రౌండ్ లో పోయి తన టాలెంటూ నిరూపించుకుంటున్నాడా ఇప్పుడు ఈ కూడా వాళ్ళ నాన్న తో ఎన్ని ఎన్ని క్లాసులు పిగించుకున్నా సిగ్ అనేది రావట్లేదు కదా
టైం లిమిట్ ను ఇప్పు రేపు అయితే
అవును ఎవరో చనిపోయినారు అంట కదా గుంటూరులో ఉన్న వాళ్ళందరూ వచ్చేసినారా జనాలు
ఎవరు రాలేదు ఇంకా నేను చూడలేదు ఎవరు రాలేదు ఇంతవరకుతె నేను ఎవరి ని
మీకు అప్డేట్ అప్డేట్స్ అనేవి తెలియవు అంతే కదా
అప్డేట్స్ తెలియకపోయినా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఎవ్వరు రాలేదు
ఓ
అప్పుడే తెలుసుకోద్దు చాలా మంది రాినమ్మ వచ్చ మా
డాడీ వాళ్ళు ఎట్లా మేనేజ్ చేసినారో అనేది అస్సల అర్థమైతలేదు అసలు ఇప్పుడు ఏం చెస్తున్నారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఆ ప్రతిభా బాగా సంపాదించుకొని సెటిల్ అయినారో మరి మనమే ఇంత స్ట్రగుల్ అయితున్నాము వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు
వాయిస్ కట్ అయితుంది
రాఘంజీ రాఘంజీ
ఒహో
తగుతారా నెను డైలీ మార్నింగ్ ఈవినింగ్ తాగుతా
మాకంతా మంచి మంచి కట్టుబాట్లు లేవు
వేడి వేడి రాగి ప ఓక నయస్వర్థం టీ టీ నా టీ ఆబ్సేషన్ తగ్గిపోయింది తా
ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఆ ఐరన్ డఫిషియన్సీ గుడ పోతుంది చాలా మంచిది హెల్త్ కి రాగి మాల్ట్ ఎవరికైనా లేడీస్ కి చాలా మంచి చేసింది ఐరెన్ ఎక్కువ ఎక్కువ శాతం ఐరన్ కాల్షియం ఉంటుంది కాబట్టి కాల్షియం కాల్షియం కాల్షియం ఎమకల్ నువు బలంగా మారు ఉంటుంది కాబట్టి దాంట్లో ఉండే ఐరన్ కూడా హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది కాబట్టి చాలా మంచిది లేడీస్ కి
కచ్చితంగా
ఆ రాగులైతే తెచ్చిన ఐట అయినా మన ఒంటికి చాలా మంచి హెల్త్య్ అండ్ వెయిట్ లాస్ కి చాలా హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు మంచిదే కదా డైలీ తీసుకోవచ్చు
అయితే డైలీ తాగుతాను మార్నింగ్ అండ్ ఈవినింగ్ వజ్రకుమార్ వజ్రకుమార్ కూడా బాగా ఈ మధ్య మంచి ఫుడ్ మీద ఫోకస్ పెట్టేశాడు మంచి ఫుడ్ తీసుకుంటున్నాడు లైక్ స్ప్రౌట్స్ సలాడ్స్ సలాడ్స్ డైలీ పెరుగు మంచి ప్రోటీన్ ఫుడ్డు తీసుకుంటున్నాడు పెరుగు పెరుగు ఓన్లీ పెరుగు స్కౌట్స్ రొట్ట రోటి తింటాడు సో బాడీ ఎస్కునేకే
ఎంజేస్తాడు బాడీబిల్డింగ్ అంటే
బాడీ మీద ఫోకస్ చేసినాడు ఫిట్గా ఉండాలి మేబీ ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా పనికొస్తా దాని ఫ్రై చేస్కునేవాడేమో వాడికి వచ్చినంత వరకు
ఆ
లైక్ బల్ పోడీ టైపు జాబ్స్ ఏం చేస్తుంది తను చిన్న అమ్మాయి చిన్ని చిన్న అమ్మాయి
రెండొ అమ్మాయి నిద్ర లేచి పరిగెత్తుతుంది
చిన్ని తల్లి కడి పరుగేట్టుతుంది
ఎష్ ప్లేసుంది నన్ను ఎత్తుకుంటారా? లేదా. నన్ను బుజ్జోగిస్తారా లేదా
ట కదా ఈ రోజు నేను వినలేదు అంతగా ఎక్ససైజ్ చేసింది అంట కదా.
పొద్దున్నే లేచి మిషన్ పట్టుకొని మిషన్ దగ్గర ఇట పట్టుకొని ఉ ఉ అన్
హైట్ పెరుగుతదిలే డైలీ చేయమను ఎ ఎట్లా ఊగి ఎట్లా ఊగింది?
ఉన్నే వొస్తున్నవ్ కొన్ నేనా ఆ నో లే లే లే లేవాలి పడాలి లే వాలి పడాలి లేవాలి లేవాలి పడాలి లేవాలి పడాలి పెద్దగా అవుతుంది కాబట్టి ఇంకా చానా మూడచే కుండా గలీజ్ గా మారిపోతుంది రోజు రోజు కి గలీజ్ గలీజ్ గా తానాల్ లేేవు ఫేష్ వాషుల్ లేవు హెచ్ఆర్ సైగిల్ ఒక్కట్ చేస్తది డైలీ ఎక్సర్సైజ్
ఎక్సర్సైజ్ డైలీ చెయ్యమను హైట్ పెరుగుతది. హైట్ ఎక్కుంటే బాగుంటది. హై బా టాల్ గుంటే బాగుంటారు. డైలీ చేపియ్యూ కింద పడి పడి
సీరియస్ గా డైట్ ఫాలో అయ్యి అతను ఏం సాధించాలనుకుంటున్నాడు. ఐఏఎస్, ఐపీఎస్ అట్లా ఏమన్నా కావాలని
మజిల్స్ మజిల్స్ పెంచడం అని టే నొప్ నొప్పులు ఏం ఉండవు రోగాలు రావు. నూ ముసిలిగా ఒక డెబ్బై ఎనభై ఏన్లూ వచ్ నా కూడా నిక్ కి ఏ నొప్పులు నొప్పులు ఉండవు. పైన్ది
అడిగి
ఇప్పుడికి ఆరోగ్యంగ ఉండాలంటే ఇప్పుడు టి నుంచె మంచి ఫుడ్ తీన్
కి మొత్తానికి హెల్త్ పై ఫోకస్ చేస్తున్నాడు అనమాట అవునండ
మంచి ప్రోటీన్ ఫుడ్ తీస కొంటున్నాడు ఇకా ఎవ్రీడే
వాళ్ళ ఫాదర్ కూడా డైలీ మార్నింగ్ మార్నింగ్ డ్రై ఫ్రూట్స్
ఎ ఏ మార్మల్గానే తింటున్నాడు వాళ్ళ ఫాదర్ అవున్లె
ఆ
ఎగ్స్ తగ్గ తగ్గాయి ఉంటున్నాము కదా రేటు సో ఒక బా బాక్స్ తెచ్చుకోవాలె ఒక ముప్పై ఎగ్స్ ఉంటయా
గుడ్ల రేట్లు తగ్గినాయంట మరి
మరి ఒక బాక్స్ తెచ్చుకోవాలె డైరెక్ట్ ఇప్పుడే ఒకటే సారి
ఇందులో ఎట్టుకుంటే జాంబలేట్లి కొనీ ఎన్ జాయ్ జేస్తున్నాడన మాట
ఆ మంచి ప్రోటీన్స్ ఫుడ్ ఇ కూడా తెలుసా మజిస్ి ఉపయోగపడతారు మంచి ై తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటారో
ంద మూవీ జూసినావ
చూడ్లేదు చాన బాగుందంటగా చూసినావాన్ని
కుట్టూ ట్రైలర్ వచ్చేసింది అని ఒకటి
అవు అంట పిక్చ ఫేమస్ అయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోనే ది మోస్ట్ ఫేమస్ వడ్నికి లవ్ ఉడుది
ఆ డె
తొ చాల అంటే చాల బాగుందంట క్లాత్ ఏంటంటే స్టోరీ ఏంటంటే నాక్ కూడా తెలీదు కానీ మీమ్స్ లో ఫేమస్ చేసినారు అ స్టోరీని దురంధర్ వన్ చూల్లేదు చూల్లేదు. హీరో నా ఇది దీపిక పదుకొనే వాల మొగుడు ర రణ్వీర్ సింగ్ రణ్వీర్ సింగ్ రణ్వీర్ సింగ్
హోటల్ మొత్తం ఓపెన్ గా పెట్టుకొని వెళ్లి పోయింది వెల్కులు
ఎక్కడికి
బయటికి వెళ్ళిపోయింది ఔటింగ్.
ఆమెకి ఎప్పుడు ఔటింగే ఇష్టమా ఎప్పుడు ఎప్పుడు ఇంట్లో ఉండదు అసలు తెలుసా ఎవరితో వెళ్ళిపోయింది
వస్తలేవు ఇంట్లోకి
ఎవరు తీసుకెళ్లారు తనని
వాళ్ల నాన్న
ఏం చేయడానికి వెళ్ళారు. అంగడికి అంగడికి కొనుక్కోడానికి వెళ్లారా.
అది వాళ్ళ చాయిస్ వాళ్ళు లేదు జస్ట్ తిరగాడానికి కూడా అంటరు వాళ్లకు అనిపించదు. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు ప్రపంచాన్ని చుట్టేద్దామా, ఎప్పుడెప్పుడు అలా ఉందామా అని వాళ్ల వాళ్ళకు అనిపిస్తుంటది.